హలో
హాయ్యండి
మ్మ్ హాయ్ బాగున్నారా అండి హలో బాగున్నారా వినిపిస్తుందా ఆ బాగున్న అండి ఏ ఆ బాగున్నా అండి స్తున్నారండి
అ ఏం లేదు ఖాళీనే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే
పండగలు వస్తున్నాయిగా ఏమన్నా పనిగిట్ల చేస్తున్నారా ఏం చేస్ సరేండి చేసుకుంటారా మీరు ఇలాంటివి ఇ
మ్మ్ చేసుకుంటామండి
ఏమంట ఇష్టం ఉన్నాయి మీకు ఏం చేస్తారు
ఏమ ఎక్కవ బోందలా అడ్డి ఇస్తాం అండి
అవునా
మ్మ్ అవునండి
మ్మ్ హ్మ్ ఇంకా ఏం ఏం చేస్ మా మేము చేస్తూనే ఉండండి ఇ అన్ని వీర్యాని ఇష్టం ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ చేసి పెట్టారు కదా తప్పదు అన్ని ఇష్ కష్టబడి అన్నీ చేస్తూనే ఉంటామండి
ఆహ అవునా అండి ఆహా మ్మ్
మీరేం చేస్తూ ఉంటారన్ అండి
మేమేము ఉందండి ఖాళీనే ఉంటామండి
అవునా అండి
అవునండి
స
మీరు ఏం చే సరే
ఆ మేము కూడా ఇంట్లోనే ఉంటామండి ఇంటిలో పన్నులు చేసుకోవడం పొద్దు గాల లేసిందంటే ఆ చదువుకున్నామండి ఏమన్నా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటందా చెప్పండి మీరు ఏమనుకుంటున్నరో
ఉమ్ చెప్పారు అయి మంచిగా గ్రూప్స్ ఏమైనా పడ్డప్పుడు రాయండి అనేసి ఇప్పుడు పడతాయి గా అన్ని గ్రూప్స్
అవునండి నిజమే కానీ మనకు వస్తదా రాద అని భయమేస్తది కదా అవునండి
వస్తదోరాదో తేలుత్తది
అవునండి
ఏమ్
హమ్ ఏం ఆ చెప్పండి
ఇంకేమిటి అండి
ఆ మా ఇ మా సైడ్ మీరు టెంపుల్స్కి వెళ్తారా మా సైడ్ మంచి ఫేమస్ టెంపుల్స్ గిట్ల ఉన్నాయి మీకు ఫేమస్ టెంపుల్స్ గిట్లా మరి వెళ్తారా తెలుసా మీ సైడ్ ఏమన్న ఉన్నయా ఫేమస్ టెంపుల్స్ గిట్ల
అండి వేములవాడ ఉంది, తిరుపతి ఉందండి.
అవునండి వేములవాడ మళ్ళీ కాన్స్ట్రాక్ట్ చేస్తలంట కదా బాగుంటది కదండి వేములవాడ మీరు ఎల్లార ఎప్పుడన్నా
ఆ వెళ్ళమండి
బాగుంటది కదండి టెంపులు అసలు అప్పట్లో రాజు వాళ్ళు కాని దేవుళ్ళని మన ట్రెడిషన్ తగ్గట్టు కట్టించడం అవి పురాతన వస్తువులు ఉండడం గుడిలో పోయినప్పుడు కూడా మేము కూడా అప్పుడప్పుడు చూస్తా ఉంటాం బాగుంటదండి
ఆ బాగుంటదండి ఉమ్
అంటే బాగా నచ్చుతయండి ఇవి మంచిగా అనిపిస్తయండి ఇవి
ఆ అవునండి ఇంకా
ఇంకా హ్మ్
ఇంకా మీరు మీ దగ్గర ఏం ఫేమస్ అండి
ఆ మాకాడ ఈ గుళ్ళు బాగా ఫేమస్ అండి బట్టలు కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడ
హ్మ్
బట్టలు కూడా బానే దొరుకుతాయి అదే సినిమా థియేటర్లునే మీ కాడ సినిమా థియేటర్లే ఎయయిన ఉన్నాయ అండి
సిమ్తి యతారు నేం మీరు వెళ్తారా అండి సినిమాలు చూస్తారా అండి
ఆ నే చె సిన్మల్ జ్యూస్స్తాన అండి నాకు అ చాలా ఇష్టమే తిన్నాలు చూడ్డం
మన శంకర్ ప్రసాద్ చూసిలా అండి సినిమా
ఆ చూశాం బాలే కామెడి ఉంది కాదండి సినిమా అయితే
ఉమ్ అవునండి బాగుంది సినిమా
అవును నాకు బాగా నచ్చిందండి నేను కూడా చూశాను
ఆ హుమ్
ఉమ్ మీకు కామెడి నచ్చిందండి అందులో
కామెడీ బాగున్నదండి మొత్తం స్టోరీలో బగుంటదండి వాళ్ళ పిల్లలు కూడా బావుంటారండి
అవునండి బాగుంటది అది ఉమ్
అమ్ చూస్తారా అండి సీరియల్స్ చూస్తారా అండి
ఆ చూస్తాం అండి అది మంచిగా కనిపిస్తా ఉంటాయి తెలుసా అండి ఆ చూస్తా అండి నేను
ఏం ఏం సీరియల్స్
నేను చూస్తా ఉండన్న మా టివిలో వచ్చేటివి చాలా వరకు చూస్త చూస్తునే ఉంట అండి బాగుంటే బాగా నచ్చుతాయి నాకైతే
ఉమ్
ఉమ్ మీరు చూస్తారా అండి సీరియల్స్ ఇట్లా
ఆ చూస్తామండి
ఉం
మనం ఇల్లు ఇల్లాలు పిల్ల సీరియల్ బాగుం ంటది కదండీ
అవున అవును సీరియల్స్ బాగుంటాయి నేను చూస్త ఉంటా గుండేల్లో గుడి గంటలు సీరియల్ అంటూ వస్తుంటుంది మాటివి లా
అవును మస్తుంటది అండి బాగుంటది అది కూడా బాగుంటది ఇల్లు ఇల్లాల పిల్ల సీరియల్ కూడా బాగుంటది మళ్ళీ పొదరిల్లుసీరియల్ కూడా బాగుంటది అండీ
ఉం అవునండి కొన్ని చూస్తా అండీ బాగా. చూడను కొన్ని చూస్తా ఉంటాను
ఆహా అవున.
హ్మ్.
ఉమ్. ఇంకేం చూస్తారు ఇంకా జీ తెలుగు ఏవన్న చూస్తారా ఒక మాటీవే చూస్తారా.
మా టీవీ చూస్తా అండీ ఆ పిల్కి పనిచేసుకోడం అదే సరిపోతా ఉంటది నాకు అ.
ఆహా అవున. మీకు ఏ హీరో ఇష్ ష్టమండి.
మాకు చేస్ సి. ఎక్కువ పవన్ కళ్యాణ్ ఏ ఇష్టం అండి.
ఆహా మీక్
బా.
ఆ
పోను.
కలి లే ఏ సినిమా ఇష్టమ అండి.
అందులో గబ్బర్ సింగ్. ఫస్ట్ వచ్చిన అప్పుడే బాగా నచ్చిందండి నాకు. అప్పుట్లో బాగా. వకీల్ సాబ్ బాగుంటాది.
ఆ వకీల్ సాబ్ బాగుంటాదండి. అందులో బాగా బాగా లాయర్. దా చెప్తాడు కదా జె. బాగుంటాది.
హ్మ్ ఆ అవునండి
ఆ ఇంగ దా బా గుంటది గాని
అవునండి
శృతిహసన్ మధ్యలో చనిపోతాది కదా అండి
అవునవును భలే బాదనిపిస్తది అప్పుడైతే అండి
హ్మ్ అవును
మ్మ్ మీరైతే చూస్తూ ఉంటారు సినిమాలు ఇట్లా ఇవన్నీ అయితే
హ్మ్ చూస్తాము అండి తలన్ తెలుసు ళ్తాము మంచి మూవీస్ కి వెళ్తాము
హ్మ్
మూవీస్ కూడా బాగుంటాయి
మ్మ్ పర్లేదండి
హ్మ్ హు
ఇప్పటి వరకు అయితే మా పక్కన థియేటర్లు ఉన్నాయి వంట్లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము పర్లేదు బానే ఉంటాయి ఏ ఇష్టమైన మూవీ చ్చినప్పుడు మాత్రమే వెళ్తాం మేమైతే
ఇప్పుడు అన్నీ సినిమాలోకి థియేటర్ లోకి వెళ్ళడం తక్కువయింది
ఊ కరోనా తర్వాత
ఇప్పుడు ఐ బొమ్మ వచ్చినా కాంచి మూవీ రూల్స్ అవి వీ మా మూవీ రూస్ తై బొమ్మా అయన్నీ వచ్చినాయి కాబట్టి
ఊ
సున్నం ఆ మేమెక్కువ డౌ ఊ
ఉమ్ నేను కూడా అవే అన్ నే అప్పుడప్పుడు అవి చూస్తా ఉంటా ఊ
ఉ ఎక్కువ శాతం అయితే నేను మూవీస్. కైతే ఎళ్ళడం తగ్గిచ్చినాను ఐ బొమ్మ ఐ మూవీ మూవీ రూల్స్ అయి అని. నా పంచ చూసి మాకే ఓర్వలేద్.
ఊ
మీరు డౌన్లో చేసుకొని చూస్తారా అండి.
ఆ ఎప్పుడొ ఒకసారి అండి వుకే చేయం మేము.
ఆహా అలా అండి.
చారా.
అయినా సినిమాలు చూడడానికి టైం ఏడుంటాదండి ఇంట్ల. మనే కలిపోతు అడి మ లేడీస్ కి అయితే
ఊ అంతే అండి మేము సినిమాలా గురిం మంచి పెద్ద నాకు అనిపించేది అప్పుడప్పుడు ప్చ్ చూస్తూ ఉంటాం అంతే అ
ఉహు
ఊ
కాదండి ఇంకా ఏము శస్టు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమైనా ఒచ్చినా అండి
పాటల అంటే ఇష్టం అండి నాకు బాగా మూవీస్ కన్నా, పాటలు బాగా వింటూ ఉంటా నేను. మంచిగా అనిపిస్తాయి బాటలు నేను మార్నింగ్ లో వేసి పాటలు పెట్టుకుంటా.
ఉహు సాంగ్స్ పెట్
ఊ
ఆ
పాటలు పెట్టుకుని చూడడం వినడము మంచి అనిపిస్తది అది నాకు కొంచెం. ఉ వాటికి ఎక్కువ ప్ప్రిపరేషన్ చేస్ ఆండా
ఊహు అవునా అని
మేము అవే చూస్తా ఉంటాం ఎక్కువ.
ఊ
సినిమాలిగ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతోనే ఇట్లా సినిమాలకు వెళ్తూ ఉంటా
ఆహా
ఊ మీరు సినిమాలు పిల్లలతోనే వెళ్తారా అండి?
ఊ వెళ్ళాలండి ఇం మంచి మువి అస్తే ఫ్యామిలీ ఎళ్తాం ఇ మా ప మా చిన్న బుడ్డోడ
మ్మ్
ఇంగ సినిమాలకి ఏదన్న మూవీ పోతే సౌండ్స్ కి
మ్మ్ అవును అది కూడా నిజమేనన్ కరెక్టే అండి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తా ఉంటది
ఆమ్
మ్మ్
అయిన పిల్లలతోటి ఒక త్రీ ఇయర్స్ వాళ్ళ ఊహ తెలిసిన సినిమాకి వెళ్ళడం చూస్తా అన్న వరకు అప్పటి దాకా వాళ్ళకి తెలియదు కదా
మ్మ్ మ్మ్
అప్పుడు చూడాలి మ్మ్